హలో మే మా అవునా మీరు
నేను కూడ బా మాములుగా ఏళ్దాంలే
మేము కూడా బాగానే ఉన్నాం
అ ఏ చే
మేము పొలం దగ్గర ఉన్నాము
అవునా కాలీ హాస్టల్లోనే ఉన్నాం తిన్నారా.
హ్మ్ నేను లేదండి మీరు తిన్నారా.
యా తిన్నాం ఏం ఏం ప్రిపేర్ చేశిన్లు
నేను ఎమ్ చూడ్లేదండి. ఎ ఏం కర్రీ మీది ఏం కర్రీ
మాది ఈరోజు టమాటోస్ ఎగ్ పె ట్టిర్రు అలాగే బనానా కూడా పెట్టి ర్రుఅనమాట కాని ఏం మంచిలేదు కర్రి అయితే.
మీకు మెనూ కార్డు ఉంటదా.
ఆ మెనూ కార్డే ఉంటది.
ఉమ్ అంటే రోజు ఒక వెరైటి ఉంటదన్నట.
ఏమ్ ఉన్నగాని అట్లనే గలీజ్గా ఉంటది.
ఉహు.
ఏం బాగోట్లేవు గవర్నమెంట్ హాస్ టలె అండి.
గవర్నమెంట్ హాస్టల్ అంటే ఇంగా అడ్జస్ట్ అవవాల్సిందే ఇంకా.
అవునండి అసలు ఏం బాగోదు తెలుసా.
మన ఇంటి దగ్గర ఉన్నట్టు ఉండదు కదా.
అవునండి చ అస్సల్కే, ఏమంటే కొంచెం కూడా బాగోదు అసలుకి తినబుద్ధె ఏ కాలె ఈ రోజు అయితే అన్నం సరిగ్గా తినలేము ఆ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉందండి, ఫైవ్ హండ్రెడ్ ఐదు వందలు ఉంటారుండి. ఫైవ్ ఐదొందలు.
ఐదు ఐదు వందల మందికి మరి ఫుడ్ పెట్టాలంటే ఇబ్బంది అయితది కదా వాళ్ళకి కూడా.
అవునండి.
ఉమ్.
అస్సలెం బాగో దు ఏమ్ ఇట్లనే చేస్తారాళ్లు.
పైంగా ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకటి వదిలేయాలి కదా.
అవునండి మీరు నీతులు బాచెప్తారండి.
కుంటున్నారు కాబట్టి మీరు అడ్జస్ట్ కావాల్సిందే ఇంకా.
అంతే అండి మీరు ఏ చెప్తే అది కరెక్ట్ మిమ్మల్ని ఫ్ల ఫాలో అయిపోతామండి.
నేనే మంతా పెద్ద దాన్ని ఏమంటారండి ఏమ నేను ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాల్సిన వ్యక్తినేమ్ కాదులేండి. జస్ట్ నేను కూడా ఒక ఆర్డినరీ సాధారణ వ్యక్తినే.
అవునండి.
ఉమ్ ఇంకేం చేస్తున్నారు.
అరే అండి మీకేమన్నా ఈ అవునండి ఆ బాగున్న మీ ఇంట్లో బాగున్నారా.
మా ఇంట్లో కూడా బానే ఉన్నారు రేయ్ ఊరెళ్ళిపోతున్నారా.
అవును నేని అమ్మన్.
ఇప్పుడు ఉగాది ఉంది కదా. ఉగాది ఊరెళ్తున్నారా.
ఎంద కలుద్దాం ఉందండి
ఆడిబుల్గా లేదు
ఆ
మీ వాయిస్ అడిబుల్గా లేదు
ఎప్పుడు వినిపిస్తుందా
మ్
ఆ మా స్నేహితురాలు కలుద్దాం అని చెప్పింది పండుగ రోజు గుడికెళ్దాం అలాగే అని అందండి మీకు వరంగల్ తెలుసు కదండి వెయ్యి తమ్మల్గుడి
తెలుసు తెలుసు
ఇక్కడికి వెళ్దామని చెప్పిందండి
మ్ హ
అవునండి
దాన్ని గణపతి దేవుడు నిర్మించిండు
అవునా తెలిదండి మీకేమనా దాని గురించి చరిత్ర తెలుసా నాకు చెప్పండి
గణపతి దేవుడా రుద్రదేవుడా వీళ్ల ఇద్దరిట్లా నిర్మించిల్ దాన్ని
అవునా ఇంకా మీరు ఎప్పుడైనా వెళ్ళారా అండి అక్కడికి ఫేమస్ అంటారు కదా టెంపుల్ అవునా అవునా బాగుంటుందా
ఆ చాలా బాగుంటుంది
నేను వినడం తప్ప వెళ్ళడం ఎప్పుడు లేదండి
అవ్ను ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు కదా ఫెస్టివల్ రోజు
ఆ వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఏమైతుందో తెలిదండి
అది
అవునా. మీరు. దాని గురించి ఏమన్నా తెలిస్తే చెప్పండి. ఆ కాకతీయుల గురించి అక్కడ ఉంటది కదా వర నల్లో ఫేమస్.
ఇప్పుడు కాకతీయుల గురించి. అంటే వాళ్ళు తెలంగాణను ఆ పరిపాలించిన వాళ్ళు ఉంటుళ్ళు చూసిల్ల. తెలంగాణను పరిపలి రెండవ వంశం కిందిక వతది,
అవునా
కంబైండ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరి పాలించింది వీళ్ళిద్దరు
అవునా అండి అవునా
ఎందులో పెద్దగా చెప్పుకోవాల్సిందంటే ఒక నలుగురు పేరు నలుగురు చాలా ఇంపార్టెంట్ వాళ్ళు,
అవునా అవునా ఎవరండి ఇంకా,
ఇప్పుడు నీకు మీకు సమ్మక్క సారక జాతర ఐడియా ఉందా,
ఆ ఉందండి
ఆ సమక్కసారక జాతర కూడా ఆ ఈ కాకతీయుల వల్లన వచ్చు రావడానికి కారణం వీళ్లేే,
అవునా
ఊ
ఎందుకండి మీకు తెలుసా, జాతర గురించి ఏమన్నా,
ఆ తెలుసు
ఆ చెప్ప
ఇప్పుడు కాకతీయుల రాజు ప్రతాప రద్రుడు ఉంటాడు
ఆ
ఈ ఈ ఈ కాకతీయ రాజు ప్రతాపరుద్ధుడు
అవునా
ఈ ప్రతాప రుద్రుడు కాకతీయ రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు కొంచెం, కరు వత్తాది అన్నటు ఆ కాకతీయ సమ్రాజ్యం అంత కరువు, కరు వచ్చినప్పుడు ఏమైతుంటే ఈయన, కప్పం పట్టడం అంటే తెలుసా మీకు
తెలియదండి,
ఇప్పుడు మెయిన్ రాజ్యం ఉంటది చూసినావా,
అవునండి
దానికి సామంత రాజ్యాలు ఉంటాయి,
అవునా
ఆ సామంత రాజ్యాలు అనేటివి కప్పం కట్టాలి కప్పం కట్టాలి కంపల్సరీగా
మండి
కప్పం అంటే మనీ కట్టాలి త ఇప్పుడు పంటల మీద కానీ నీ ఆ ఇంకా ఇవి టాక్సెస్ ఉంటాయి చూశిరా పన్నులు ఇట్లా వీళ్ళందరూ వస్తు వసూలు చేసుకొని వాళ్ళ సుప్రీం లీడర్ ఉంటడు కా పెద్ద రాజు ఉంటాడు కదా ఆ రాజ్యం కింద వీళ్ళందరూ గుర్తింపు పొందిన రాజులు లెక్కుండే ఇప్పుడు మన ఇప్పుడు జేఎన్టియు కాలేజ్ ఉన్న చూసారా ఆ జేఎన్టియు కాలేజ్ కింద అన్ని అనుబంధ కాలేజీలు ఉంటాయి చూసారా
అవునండి
అగో అట్లా ఈ రాజ్యాలు కూడా అట్లనే ఉండేవి అప్పుడు ఒకసారి అక్కడ కరువు వస్తే ఇప్పుడు అక్కడ మే మేడారంంలో వీళ్ళు ఈయన పేరు ఏంది జంపన్న జంపన్నా కాదు ఆక్కడ ఇక్కడ సంబంధించిన సమ్మక్క సారక్క వాళ్ళు తిరగబడతరు
అవునా అండి
ఇద్దాం అంటే ప్రతాప రుద్రుడు వాళ్ళ సైన్యాన్ని వేసుకొచ్చి వీళ్ళ మీద దాడి చేస్తాడు మేదారం సమీపం జంపన్న దాన్ని సంపంగ వాగ అంటారు ఆ సంపెంగ వాగు సమీపంలో యుద్ధం జరిగితే అందరు వాళ్ళకు పెద్ద రాజ్యం కదా అది వీళ్ళు అసలు నిలబడతారా నిలబడరా అనుకున్న టైం లో కూడా వాళ్ళు కొద్ది రోజులు పోరాటం చేస్తారు ఆ పోరాటం చేసినప్పుడు స మన సమ్మక్క ఉంటది చూషినావా ఆమె ఒక గుట్ట దగ్గరికి పోయి మన దినేమంటారు కుంకుమబరిణి అంటరు తెలుసు
ఆ అవునండి తెలుసు
ఆ ఆ రూపంలకు మాయమయి పోతదంట ఆమె ఆ రూప
అవునా అవునా
ఈయన జంపన్న ఉన్నడు చుషిలా ఈయన వాళ్ళ కొడుకు జంపన్న అంటె ఆయనే ఆ సంపంగే వాగుల పడి చనిపోతడు అందుకే దానికి జంపన్న వాగని పేరు పెట్టిలు
అవునా
ఇదంతా చరిత్ర ఇంకా చాలా ఉంటది దీని గురించి వాళ్ళ అట్లా వాళ్ళు చనిపోయిలు కదా ఆ ఇప్పుడు మన సమ అ సార తాగి ఇలా అట్లా చనిపోయిల్లు కదా వాళ్ళకు గుర్ ర్తు వాళ్ళని గుర్తు చేసుకోవడానికి ప్రతి రెండు సంవత్సరానికి ఒకసారి ఆ తెలంగాణ కుంభమేళ అంట్రూ సమ్మక్క సారక జాతర
అవునండి
ఇది జరుగుతది అన్నట్టు ప్రతి రెండు సంవత్సరలాకు ఒకసారి మొన్న రెండు వేల ఎనిమిదిలో పంతొమ్మిది వందల తొం బై ఎనిమిదిల్లో నాకు తెలిసి తొంభై ఎనిమిది ల అనుకుంటా రాష్ట్ర పండుగగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం
అవునవును
మ్ ఇట్లా ఇపుడ్ తెలంగాణకు సంబంధించిన చరిత్ర చాలా ఉంటది ఇప్పుడు ఆ ఇప్పుడు నీకు మీకు వీళ్ళు తెలుసా అండి తవన్లూ ఐడియా ఉందా
ఆ తెలుసండి
వాళ్ళు తెలంగాణను పరిపాలించిన మొట్టమొదటి రాజ్యవంశం అది హ్ తెలుగు తెలుగును తెలుగు పాదం తెలుగు భాష ఉంటాది. జూసిల్లా తెలుగు భాష ఫస్ట్ స్ట్ పుట్టింది వాళ్ల కాలం ల
అవునా అండి
హ్ ఇంకా ఇట్లా ఇంకిట్లా చాలా చెయ్ చాలా రకాలుగా చరి త్రాలు జరిగినాయి
వరంగల్ది యండి
ఆ ఇది వరంగల్లు కు సంబంధించిన చరిత్ర దీన్ని అసలు వరంగల్ పేరు వరంగల్ కాదు
ఓరుగల్లా అండి
ఓరుగల్లు ఆ ఓరుగల్లు ఓరుగాల్లు కంటే ముందు ఇంకో పేరుండే కాకతీయ నగరం అనేటోల్లు
ఆ అవునండి
కాకతీయా నగరం అంటే కాకతీయా నగరం అంటే ఇక కాకతీయులను జూసిల్లా వాళ్ళ దేవత పేరు కాకతి
ఓకే అవునా అందుకే కాకతీయుల రాజ్యమనా
పేరు పెట్టు
అవునండి ఇదంతా నిజమేనా
ఎంటిదది
అంటే ఈ కథలు చెప్పుకుంటరు కదా స్టోరీ బ్యాక్స్
ఇప్పుడది ఒకటి దానికి సంబంధించి కొన్ని కొన్ని ఆధారాలున్నాయి
ఆ అవును
ఆ ఇంకా ద ఆధారాలు ఉన్నాయి కాబట్టి మనం నమ్మాల్సింది ఎందుకంటే మనం ఆ కాలంలోకి వెళ్ళలేము. ఇప్పుడు మన సుప్రీం కోర్టు హై కోర్ట్ ఉందా
అవునండి
వాటికి కూడా సాక్ష్యాలే కదా కావల్సింది.
అవునవును
ఆధారాలు దొరికినప్పుడు ఇగ మనం నమ్మాల్సిందే ఇంక మనం చేసేది కూడా ఏం లేదు ఇంగల్ల
ఉ హూ
హు అట్లా మీకు మీకు మీ ఇంకా మీకేమైనా తెలుసా ఇంకా ఇట్లాంటి
ఇట్లా తెలవుగాని నా కొద్ది సందేహం అండి సమ్మక్క సారక్క వాళ్ళు దేవతలు ఇట్లానం ంటరు కదా వాళ్ళు జస్ట్ ఇట్లా పోరాడిర్రు కదా వాళ్ళకి ఆ మనుషులకు ఉన్న శక్తి ఉంటది కదా అంతకు మించి పవర్స్ ఏమి ఉండవు కదా కనీ ఆ మనుషులెందుకు వాళ్ళకి పూజలు చేసి ట్లా కుంభమేళా జరుపుతరు
అయితే ఇది ఆ స్టోరీ ఇప్పుడు నేను చెప్పిన చూస్నవా అది చరిత్ర క విలు గొప్ప ఒక పోరాట యోధులు గదా
అవునండి
మనం దేవతలలాగా చిత్రీకరించుకున్నాం ఇంకా వాళ్ళ గుర్తు అది వాళ్ళకు వాళ్ళ త్యాగానికి గుర్తుగా వాళ్ళ ను దేవతలుగా చేసినాం మనం
అవునాండి
హ్మ్ ఒక ద సమ్మగ క్క అంటే నాకు తెలిసినంత ప్రకారం సమక్క అంటే ధైర్యానికి ప్రతీక
అవునవును అవును
పెద్ద రాజ్యాన్ని రాజులను గూడ ఎదురు తిరిగి పోరాడింది.
అవునండి
ఉమ్ అందుకే ఇప్పుడు ఆ జిల్లాకు కూడా వాళ్ళ పేరు అర్ధంగాలే
ఆ చెప్పండి చెప్పని
ఆ జిల్లాకు గూడా వాళ్ళ పేరు పెట్టాలని డిమాండ్లు వస్తున్నయ్ ఇప్పుడు ఆ సమ్మక్క సార్లమ్మ జిల్లా పెట్టాలి ములుగు జిల్లా పేరుదిసేసి అట్ల హు మీ మీ వాయిస్ సరిగా వినబడట్లేదండి
అవైనడు
ఆ ఇప్పుడు పర్వాలేదు వినిపిస్తుంది ఆ వినిపిస్తుందిండి
ఆహ్ చెప్పండి ఇంకా
మీరు ఇంకా మీరు ఇంక ఇంక మీకేమైనా సందేహాలు ఉంటే అడగొచ్చు
ఇంతే అండి ఇదే నాకు చిన్నప్పటి నుండి సందేహం ఉంటుండే అది మీతో మీ ద్వారా తెలుసుకున్నాను నేను సరే అండి మరి ఉంటాను నేనైతే
ఆ సరేనండి.
హ్మ్
బాయ్ అండి